బనవా
కుతున్నా
అయినా వస్తున్నా
ఏద సదుకుంటం
ఉగాదికి షాపింగ్ అయిందా
ఆ అయిందే నిక్కర్లు ఒక్కటి కొనాలి ఆ సమర్వేరు సమ్మర్వేరు తీసుకోవాలి సమ్మరువేర్ తీసుకోవాలి
ఆహాహా ఓకే
ఎక్కడ తీసుకున్నావ్ ఏ షాప్ ల
హెలో
లక్కియా
ఎం ఫశ్ట్ క్రై
ఆహా ఫస్ట్ క్రైల ఆన్లైన్ లో వెట్టావా
ఆ పెట్టా ఆన్లైన్ లో పెట్టానే ఆ ఏయో నాలుగు అజియోలో పెట్టానే
అన్ని ఆన్లైన్ లోనె పెట్టేసారా తమర్ ఈసారి పన్ పండక్కి ఎళ్ళాలే బాబు నేను ఈ సండే ఎళ్దాం అనుకుట్నా మొన్నా మా పక్కింటోళ్ళు తెచ్చుకున్నారు బాగున్నాయి లక్కీలో శారీస్ అక్కడికి ఎళ్దాం అనుకుంటున్నా లక్కీకి
ఆ
ఊ శారీస్ బాగున్నాయి కలెక్షన్
అబ్బి తొనేగా
అయినా నేను పోయి తెచ్చుకుందాం అనుకుంటున్నా పిల్లల గూడ్ దీసుకోవాలి మా చెల్లెల వాళ్ళకి వాళ్ళేమో గోల లంగ వోనిల్ దీస్ కుందాం అక్క లాంగా వోనీల్ తీసుకుందాం అని ఇంగ వొయ్ చూడాలి
ఆ ల్యాబ్ లో అక్కుండి మైక్రోబయాలజీ చేత్త
ఆ ఆ
మొన్నా అద్ దెచ్చింది
ఏమని ఏం దెచ్చింది
మేతీ చామన్ అంట గాగా గార్నిష్ కి చామంతిపువ్ ఏసింది
ఏంటిది ఏంటిది మేతి చామలు
గార్నిష్ కి చామంతి పువ్ ఏసింది అండ్ ఈ రోజు జూ ల్యాబ్ లో క్యూసి నానేసరు సారు గూడా డల్లు గ ఉన్నారే మా ల్యాబ్ లో
ఏం పాపం ఏమైందంట గర్ల్ ఫ్రెండ్ లేచిపోయింద ఏంది గర్ల్ ఫ్రెండ్ ఏమైనా లేచిపోయిందేమో అడుగు
కాలేదంటే
అయ్యో బాలేదంటనా ఏం బాలేదన్
దిది ఏమన్ కర్రీ అక్క చెప్పిద్ది కొంచె విను హలో
ఆ ఎంతో కంతిస్తాలే అక్క చెప్
కీ ఆళ్ళ అన్నయ్య కి చామన్ కర్రీ గావాలా
చామంతిపువ్వు వేసామంటే
ఆ చామన్ పులావ్లో కొంచం గార్నిష్
అక్కా మేతి చామన్ అని ఊరుక పేర కాది నువ్వు చామంతులు పూ బంతులు వేయకూడదు, కూరల్లో మనుషులు తినే వాళ్ బతకాల్ గదా. నువ్వు చేస్తే చేసావు క దా ఆఫీస్ మాత్రం తీసుకురామాకమ్మ
బాగు బాగుందని తిన్నారు నాన్న
అయ్యో అక్క వాళ్ళకి తెలియక తిన్నారు అక్క నువ్వు దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ముందు చెప్పి కదా తినిపించాలి
కనుక్కున్నారు మొత్తం అన్ని అట్ట చూసి చెప్పారు మొత్తం అన్నీ ఏమేమి వేసాం ఏందనే
మన పని చేసినాం వాళ్ళకి నువ్వు చెప్పాక కూడా తిన్నారంటే నీ మీద వాళ్ళకుంట్రస్ట్ అలాంటిది ట్రస్ట్ అలాంటిది అక్క నీ మీద పెట్టుకున్న నమ్మకం ది
అవునులే అసలు ఆ రోజు నువ్వు ఏదో ఫంక్షన్ ఉందఅని వెళ్ళవు ఆ చాలా ఎక్స్లె చేసింది అసలు ఓన్లీ గీ వేసింది
దయచేసి నువ్వు
ఆ ఓన్లీ గీ వేసింది బాగుంది
ఆహహా ఓకే గీ వేసిందా వేస్తే ఏదైనా బాగానే ఉండిద్లే అయినా అక్క బాగానే చేస్ దిలేవే వంట
అక్క అక్క పేరు మర్చిపోయి అందరు అక్కనే మేతి మేతి సామాన్ అంటున్నారు
ఓ సరిపోయిది
ఇంకేంటి రోజు ఏం చేసావు లంచ్ కి
రా వంకాయ ఫ్రై చేసా
ఆ ఈమధ్య వంకాయలకు పుచ్చులు ఉంటున్నాయండీ జాగ్రత్త మధ్య వంకాయల పుచ్చులు ఉంటున్నాయి మొన్న మేము వంకాయ కర్రీ చేస్తే పుచ్చు వచ్చినయి హలో మాట్లాడవే ఏదో మొహం దాన